హలో
హలో గుడ్ మార్నింగ్ మేడమ్
గుడ్ మార్నింగ్ అండి ఓక్ బాగున్నారా అండి.
ఆ బాగున్నాను మేడం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అండి
ఊహ్ ఇంకా మేడం ఏం చేస్తున్నార్
ఇప్పుడూ ఒక్క నిమిషం అండి ఆ అయిందండి నా టిఫిన్ అయిపోయింది గో అంటె గోదావరి మీదైందా అండి టిఫిను
ఆ అవును మేడం టిఫిన్ చేశాను
అవునా మాదైపోయింది టిఫినూ వంట చేస్తున్నామండి ఆలు ఫ్రై చేస్తున్నా చారు చేస్తున్నా
ఇవాళ పి
అ ఉప్మా చేసానండి
ఉప్మా చేశారా
హా ఉప్మానే చేసా ఉప్మా అయింది పెద్ద బాబు వెళ్ళండు కాలేజ్ కి
ఉం
ఇనడియబుల్ ఉం చిన్నబాబు ఉన్నాడు కొంచెం ఫీవర్ ఇష్యూ ఉంటే చిన్నబాబు వెళ్ళలేదు కాలేజ్ కి
ఫీవర్ వచ్చిందా
ఆ ఫీవర్ ఉందండి అందుకే వెళ్ళలేదు బాబు
ఇగ వెదర్ చేంజ్ అవుతుంది కదా మేడం దాని వల్ల ఏదైనా
ఆ త్రోటు త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా గొంతు నొప్పి అన్నడు ప్లస్ ఇదొ ఒకటి ఇగ అందుకే పమ్ పిలేదు బాబుని పెద్ద బాబు వెళ్ళిండు ఇంకా అండి మీరేం చేస్తారండి
ప్రస్తుతానికి నేను మార్కెట్ వెళ్ళి ఇప్పుడే వచ్చాను ఇంటి కడకి ఇప్పుడే ఇంటి నడిసి వచ్చినాము మీరు మీరు కాల్ చేసినప్పుడు నేను బండి మీద ఉన్నా ఎప్పుడ ఇంటి ఇక్కడ వచ్చాను
అంతేనా అవును మీ సిస్టర్ బాగున్నారండి
ఉం బాగుంది మేడమ్
అవునా అదే అదే ఇంకాండి ఎలాంది వర్షం పడుతుంది ఏమైనా
ఆ చినుకులు స్టార్ట్ అయ్యాయి మేడం ఇప్పుడైతే ప్రస్తుతానికి
స్టార్ట్ అయినాయా అమ్మో ఇక్కడ వర్షము ఏం లేదు కొంచెం నైట్ నుంచి లైట్ గా పట్టి పడుతుంది అగీపోతుంది అంటే ఇక్కడ లైట్గా చినుకులు పడి అగీ
చె బో తెరాజ
ఉం
కేరళ
ఇంకా అండి
ఇప్ప మమ్మ మేడం ఇవాళ మేడం రిటర్న్ తెచ్చారున్నమాట మూడు మల
ఓకే ఓకే
నేన్న మా మమ్ీ రాలే మ్యారేజ్ కళ్తనా
ఎక్కడ అండి మ్యారేజ్
నిన్న మ్యారేజ్ ఉండే మాకు ఇక్కడ దగ్గరలా మేము వెళ్ళాము మమ్మీ రాలేదు మా తమ్ముడు ఏం చేశాడంటే చికెన్ తెచ్చాడు ఇప్పుడు ఇక మమ్మీ రాలేదు
ఆహా మీరు మీ బ్రదర్ అయితే ఉండేదిద్దరు
ఆ ఇంట్లో మేము ఇద్దిరమ్ మా డాడీ డాడీ కూడా వచ్చారు నీనా మమ్మీ రాలేదు
ఓకే ఇంగ మమ్మీలు వేపిచుకుంటే ఇగా చికెన్ చికెన్ అయితే ఈజీగా అయితే తినచ్చు మంచిగా
ప మా
మా ఇంట్లో మేము ఊరిక వెళ్తాం అనుకోండి పిల్లలు పెద్దవాళ్ళే కదా తెచ్చుకుంటారు చికెన్ చికెన్ తెచ్చుకొని ఇక ఫ్రై చేసుకొని ఫ్రెండ్స్ వస్తారు ఇద్దరు ఇగా కూచంతే తింటారు ఇగా
అ
ఉహు
ఇలా చెప్పాలి మే నైట్ వర్షం పట్టదా మేడం మీకు
ఆ నైట్ నుంచి కొంచెం మబ్బు పట్టి చిన్న చినుకులు పడుతున్నాయి వర్షం పెద్దగా ఏం లేదు చ్ చిన్నగా పడుతున్నాయి వర్షం చినుకులు వర్షం పెద్ద కన్నా బాగుంది అది రాట్లేదు పోట్లేదు వర్షం
ఉహ్
ఉహ్ ఇంకండి ఈ రోజు లేదండి ఆఫీస్ వెళ్ళలేదా మీరు
వెళ్ళలేదు మనం వెళ్ళాలి మేబి టూ థర్టీ ఇట్లా త్రీ టైమ్లా వెళ్తాం
ఓకే ఓకే
ఉ
న టైం క వెలి వచ్చ వరుతుంది నైట్ అవుతుది మలీ
ఏ లేదు ఒక టూ త్రీ అవర్స్ చూసి ఫైవ్ ఓ క్లాక్ వరకు వచ్చస్తామును
ఆహా అప్పటి వరకు కొన్ని చేసేసుకొని వస్తారు ఇంకా
అర ఏం నడుస్తుంది ఏం లేదు చూసి
అవునా
ఒక రౌండ్ వేసేస్తే అయిపోదితుంటడు
ఓకే ఓకే మీ మీ కోడలు బర్త్డే ఎప్పుడుండి
మా కూడలు దీన్ని నెక్స్ట్ప్ సెప్టెంబర్లో అనుకుంటాను మేడమ్
ఓకే ఓకే సెప్టెంబర్ ఉందా అదే అన్నారు కదా కోడల్ బర్త్డే ఉంది అని
అవునువును మేడంమ్
ఓకే అనుకున్న
సెప్టెంబర్ మల అక్టోబర్ తర్వాత మళ్ళ అక్టోబర్ నవంబర్ లోఉంకోలిది ఉన్నది జనవరిలో మా వైఫది ఉంది పీబ్రవరి ళ్ళ మరి నాది ఉంది
ఓకే కంటిన్యూగా ఉన్నాయి ఇక అంతే అవును మా ఇంట్లో కూడా అండి లైన్ గా జనవరి నుంచి స్టార్ట్ చేస్తే జనవరిలో ఇద్దరివి మా బావ కొడుకుది మా హస్బెండ్ ఉంటది
ళ్
ఫిబ్రవరి ఎనిమీ లేది మళ్ళీ
చెప్పుం మేడం
ఆ అలా అండి
మీ మీది ఎప్పుడు మేడం
ఏప్రిల్లోఎం లేండి మళ్ళి నక్ట్ మార్చ్ లో మార్చ లేదు మే లో ఉన్నాయి మళ్ళీ టూ మెంబర్స్ డిసెంబర్ లో టూ మెంబర్స్ జులై లో నాది మొన్ననే అయిపోయిందండి
మీద అయిపోయిందా మేడం
ఆ జూలై ఫస్ట్ క అయిపోయిందండి మొన్న
ఇప్పుడు ఇ లైన్ గా ఉంటాయి మళ్లీ ఏంటండి
సెలబ్రేషన్ చేశారా?
ఆ సెలబ్రేషను పిల్లలు ఏం చేసారు నైట్ ట్వల్ ఓ క్లాక్ వచ్చి లేపి కేక్ కట్ చేయించారు. ఇకవాళ్ళకి పార్టీ ఇయ్యాలి కదా మార్నింగ్ ఏం చేస్తున్నాం మమ్మీ ఏం చేస్తున్నా పిన్ని అని అంటే వీళ్ళకిగా బిర్యానీని ఆర్డర్ పెట్టినా తిన్నారు. చేద్దాం అనుకున్నా కానీ ఇంకా సరేలే వీళ్ళకి తెద్దామని తెప్పించినా ఓపిక లేకుండా ఇక బయటినుండే తెప్పించా నండి.
మ్
ఆ రోజు మొన్న సెకండ్ ఫస్ట్ రోజే అండి ఆ అంతే
మీరు పడుకొని ఉన్నారు మిమ్మల్ని లేపారా సెలబ్రేషన్స్ కి
ఆ నేను షాక్ అయినా ఏంటి మా పాప ఇట్లో వచ్చి పైన ఉంటాది మా పాప మా బావోళ్ళు కూతురు నలుగురు పిల్లలు నాకు ఇద్దరు వాళ్ళు ఇ వచ్చి లేపి కేక్ కట్ చేయించారు నైట్ ట్వల్ అయినాక మీరు నేను ఏంటో లేస్తున్నారుగా అనుకున్నా నేను కట్ చేసినది ఇ మార్నింగ్ చేసేసినా వీళ్ళకి
మ్ హు
మ్
నీ కెవరన్నా వచ్చారా మేడమ్ బర్డేకి ఎవరన్నా సాయంత్రం పూట
ఏంటండి
సాయంత్రం పుట్ ఎవరైనా వచ్చారా మీకు ఇంకా బర్త్డేలా
బర్త్డేనా ఇంకెవరు రాలేదు గాని మా అక్క నాకు గిఫ్ట్ ఇచ్చింది మా తోటి కోడలు. మా చెల్లెలు, మా చెల్లెలు వచ్చి కలిసిరు అంతే కలిసి వెళ్ళిపోయారు. స్నాక్స్ తెప్పచ్చిన సమోసా గిట్లా తిని వెళ్ళారు తిరిగి వెళ్ళిరి వాళ్ళు దగ్గరే ఇక్కడే వెళ్ళిరా ఇక మా హస్బెండ్ వెల్లిర్రు ఏమి ఉండదు ఊరికే పిల్లలు పెద్దగా అయిపోరి ఇంగేమి లేవు. సారు నేనే గిఫ్ట్ అంటారండి ఇంకేమంటారు.
మ్ హు హూ ఉ మీరు దీపకి గిఫ్ట్ మీరు దేవాకి గిఫ్ట్ గాని సారికి అన్నీ బర్త్డే రోజు స్పెషల్ ఉంటది కదా
అవును ఇంత పెద్ద గిఫ్ట్ ఉన్నాక మళ్ళా గిఫ్ట్ తను అడిగితే విందు అంటాడు ఏమని చెప్తాను అందుకే గమ్మన ఊరుకుంటా.
ఏమి ఇవ్వలేదునండి సార్ మొత్తానికి. మ్ మరి మీరేం అడగలేదా నా గిఫ్ట్ అని
ఇంకా ఇద్దం లే ఇస్తా ఇస్తా అంటాడు. పెండింగ్ పెడతాడు ఆ పెండింగ్ పెట్టి పెట్టి మర్చిపోతాడు. బిజీలో అడగ అడుగ గుర్తు కూడా ఉండదు.
ఈ ఆ రోజు దాటిందంటే ఇంకేం ఉంటాది మేడమ్.
ఇంకేముంటది ఇక గుర్తుండదు.
గుర్తుండదు వర్క్ లో మళ్ళా అటు ఇటు తిరిగే దాంట్లో మళ్ళా టరు వర్క్ ఆయనెం
ఊహు ఇంకా అండి మీరు ఇచ్చుకుంటరేమో మీ వైఫ్ కి మీరు
అవును మేడం ఊహు ఇంకా నాన్నా డాడీకి మమ్మీ కి ఉన్నట్ల అంతకు ముందైతే కొత్త కొత్తగా వచ్చి ఐంటే మా వైఫ్ వచ్చింది కాబట్టి ఓ డ్రెస్ మా మమ్మీ కి చీర తీసి
కుంటేనే ఒక స్వీట్ మెమరీ జర ప్రేమ అనేది మంచిగా అనిపిస్తది అట్లా
ఉమ్ ఇంకా గా మా బిర్యానీ వండిల్లు చీరేమో మా మమ్మీ లు మా ఆవిడ పోయినం మా అమ్మ డాడీ నేను డ్రస్ తీసుకున్నా మా ఆవిడతోని పోయి తీసుకొని పోయి ఆమె చీర తీసుకున్నది
ఓకే
ఉమ్ ఇంగ మొన్న మా వైఫ్ ది కూడా అయిపోయింది అయితే ఆమె జనవరి నాది ఫిబ్రవరి
అంతే బెటర్ అది కొంచెం స్వీట్ మెమోరీ అండి మంచి అన్పిస్ ప్రేమ అన్పిస్ చిన్నదైనా సరే అది వన్ రుపీ అయినా సరే హండ్రెడ్
య్యో పాపం నేనే వెళ్ళలేదు బ్రో నా వైఫ్ బర్డే ఉండే జనవరి ల ఐ ఆమె హైదరాబాద్ లో ఉంటే నేను వెళ్ళలేకపోయాను కానీ తను నా బడ్డే ఐతే ఆ ఇరవై తొమ్మిదికి ఆమె బర్డే మేబీ నా బర్డే ఫిబ్రవరి ఫోర్ ఆమె హైదరాబాద్ నుండి వచ్చింది మనం అది కూడా రాత్రి నా డా తెల్వకుంటా వచ్చేసింది మే ఉమ్ చాడ్ రోజు నైట్ అచ్చేసింది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది డైరెక్ట్ మరి నాకు లెవన్ కేమో వచ్చింది అయినా నాకు తెలవదు బయట ఉండే ఇది వచ్చేసరుకు రూమ్ లో ఉండే అప్పుడు సర్ప్రైజ్ ఇచ్చింది నాకే
కొంచెం ఎంటేన్ ఇగ అప్సెట్ లాగా అన్పిస్తది కదండీ ఎళ్ళకుంటే
ఉమ్ ఆ డైరెక్ట్ అచ్చేసింది సర్ప్రైజ్ ఇచ్చింది నాకు ఆ ఆ ఇగ ఆమె అంత దూరం నుండోచ్చి సర్ప్రైజ్ ఇ చ్చింది ఒక ఫోటో ఫ్రేమ్ చేపిచ్చి తెచ్చింది
ఆహా ఇంకేంటియా బయటి వాళ్ళేనా అండి మీ రిలేటివ్సా తను ఆహా బయటామె మీరు అంత మంచిగా చూస్ కుంటరట ఆమె కూడా అంత మంచిగా లైక్ చేస్తాది మిమ్మల్ని
ఉమ్ ఇగ నేనేం చెయ్యలేదు ఆమెకి ఆమె బర్డే కి ఏం ఇవ్వలేదు నేను నేను వెళ్ళాలే నేను ఆమె నా బడ్డేకి గిఫ్ట్ ఇచ్చింది
ఊహూ అదేలేండి
ఐతే మా మమ్మీ డాడీకి ఎవరికీ పిలవలేదు మా సిస్టరు మా బావ వాళ్ళందరినీ పిలిచాను ఇంట్లో బిర్యానీ అండిల్లు ఆ కేక్ కటింగా ఐ కేక్ కటింగ్ అంతా డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేసాను ఆమెకొక గిఫ్ట్ తెచ్చాను ఆం కూడా నాకు వాచ్ ఆర్డర్ పెట్టింది ఆమె వాచ్ ఇచ్చింది నేనేమో అమెకి డ్రెస్ కొనిచ్చాను
ఆహా మంచిగా అయిపోయిందనమాట ఇగ
ఆమెకి కూడా తెల్వది నేను కూడా తెచ్చి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచాను టైం మీద కోసం ఇవ్వటానికి ఫోన్ చేశాను వాటి తీసుకొని వచ్చాను టైం మీద
ఓకే ఓకే ఇంకేంటిగ బెటర్ కొంచెం హ్యాపీగా అన్పిస్త అందరితో ఇట్లా ఆహా ఓకే మంచిది ఆహా
ఫస్ట్ ఫ్లవర్ ఇచ్చాను ఒక
హా
లవ్ బెలూన్ ఉంటాది కదా
అవునవును
లవ్ బెలూన్ ఇచ్చాను తర్వా ఫ్లవర్స్ ఇచ్చాను తరువాత ఈ గిఫ్ట్ మెల్గా ఎనుక నుండి తారు ఇచ్చాడైతే తర్వాత చేశాను మూడు ఒకటెసారి ఇచ్చాను
ఓకే ఓకే అలా
బస్
మంచిగా కొంచెం అప్పుడుప్పుడు ఇలాంటివి చేస్తుంటేనే జర మళ్ళీ మూవప్ కావాలనిపిస్తుంది అయితుగా ప్రతి దానికి కూడా తే ఇంకండి ఏమైనా స్టార్ట్ అయినాయాఆండీ మీయి
ఇంతన్ హై ఆ మేడం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి మేమ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపెంది మా కన్స్ట్రక్షన్ మే బి
హు
మొత్తం కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ ఏంతక్కు ఏం లేదు
అంతేనండి ఆహా బెటర్లేండి ఇక ఇప్పుడు స్టార్ట్ అయితే కావాలి అని అన్నారు కానీ చాడాలి ఇగ బిజినెస్ ఎట్లుంటాదొ ర అదేనండి తిన్నారాండి మరి
నా మేడం నాస్త చేశాను మార్నింగ్ ఇప్పుడు ఇంకా టైమ్ కాలే కదా మేడం
అవునవును మేమేం లేండి ఇక వంట అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్